హలో చెప్పండి ఏంచేత్తాల్లు ఏమి లేదు
తినాలే ఇగ తినలే ఇంకా మీరేం చేత్తాల్లు
ఇయాళ ఏంటిది స్పెషలు మీ ఇంట్లో ఏంటిది స్పెషల్ ఇవాళ్ళ అ
ఎగ్ కోడిగుడ్లు ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ హ్మ్
ఏసింది మే వాన్ని
ఫులు చింత పులుసు పోసి కర్రీ లెక్క అండి
నీకు ఒత్తుత లేదా అది నన్నా ఫస్ట్ టైం మాది ఇయాల మాకు స్పెషల్ ఇయాల మాది సంద్ సాటర్డే కాబట్టి కొంచెం ఇయాల మా ఉంది బర్త్ డే మేము ఇయాలా సాటర్డే తినము మేం నాన్ వెజ్ ఏం వండుకోలేదు ఇవాళ సాయంత్రం వరకు మాకు చుట్టాలొత్తే వండుకుంటాం
ఆహా బర్త్ డే ఇగ అంటే నాన్ వెజ్ తినరా ఇవాళ
తినం
ఆహా
చే జ సాయంత్రం బర్త్ డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటాన్నం
ఆహా
హ్మ్ కేకు నాల్గో బర్త్ డే చెప్పండి ఇంకా విశేషాలు మీ ఊర్లో కేకు సాయంత్రం తెచ్చిన్నాం సాయంత్రం తెప్ ద్దాం అంటే పిల్లలు చాలా మంది ఇప్పుడు ఎండకు రారు కదా ఎవరు రేపు అ సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు చేత్తాం కేక్ కటింగ్ ఇప్పుడు ఉ నెంబర్ ఫోన్ నెంబర్ కొట్టాలి అంట్లేనా ఇది నెంబర్ కొట్టాలి ఇది మాట్లాడేట వాళ్ళతోనా మా ఫ్రెండ్ సెక్కి అవి ఇప్పిత్తాను చే మాడక చట్నీ మాడిక పచ్చడా సంబస అ తిన్నాం మాడికాయ పచ్చడా ఈ సమ్మర్ లో మాడకయ పచ్చడా పెట్టుకుంటాం కదా మీరేమి చట్నీ లేదు పచ్చర్లు వేట్టుకోలేదా
మే మేయం పచ్చడ వెట్టల పచ్చడా ఎట్లా తయార ఎట్లా తయ